హలో హలో బావున్నారా
ఆమ్ బావున్నామండి మీరు
మేము కూడా బావున్నామండి
ఏమ్ జేస్తున్నారు
ఏం లేదండి మీరు
ఏం లే కాలిగానే ఉన్నాం
ఊమ్ తిన్నారా
ఆ తిన్నాం మీరు
మేము గూడా తిన్నామండి
ఏమ్ జేసుకున్నారు
మేము అప్పుడు వంకాయ కర్రీ ఇప్పుడు బ్రెడ్ ఉండ అండి బ్రెడ్ ఆమ్లెట్ ఏసుకున్నాం
అవునా మీకెయ్యొచ్చా అండి
ఆ ఎయ్యొచ్చు
ఆ దయచేసి
బ్రెడ్ టోస్ట్ చూడ చేసుకున్నాం
అవును ఎలా జేస్తారండి అవి
బ్రెడ్ ని మొత్తం ఫస్ట్ ఆయిల్ లేకుండో ఎయిర్ ఫ్రైయర్ లో పెట్టుకొని చేసుకున్నాం
ఊమ్
తర్వాత అవకాడో తీసు కొని అవకాడో కొంచం పీనట్ బట్ ట్యాష్ అవి రెండు మిక్సి జేసుకొని బ్రెడ్ కప్లై జేసుకొని తినడమే
అవకాడో తింటారండి మీరు బాగుంటుందా
ఉ అంటే టోస్ లాగా చేసుకుని తింటా ఇంకా
అవునా ఇంతవరకి నేను టేస్ట్ చేయలేదండి అవగాడో
కొంచం కొంచెం చేదు చేదు ఉంటది
అవునా
ఉ
ఇంట్లో అందరు బాగున్నారండి
ఉ బాగున్నారండి అందరు బాగున్నారా
ఆ బాగున్నానే
మీరందరు బాగున్నారా
ఆ బాగున్నారండి
ఇంకా ఏం చేస్తున్నారు తిన్నారా
ఆ తిన్నాం అప్పుడే తిన్నాం మధ్యాహ్నమే టీ తాగాల అనిపిస్తుంది కానీ వెళ్ళలేం బైటికి
బయటికెళ్ళి తాగలా అండి మీ దగ్గర ఉండదా టీ తాగడం
ఆ లోపల ఉండదు కొంచెం గేట్ దాటాలన్ మాట ఉమ్ నిన్న పానీపూరి తిన్నామండి ఉ అవునండి
ఉ
నిన్న పానీపూరి తిన్నాం చాలా బాగుంది
అవునా మాకూడా ఇష్టమండి పానీపూరి
అవునా ఇంకా మీరు తింటారా జంక్ ఫుడ్ ఎక్ ఎక్కువగా
ఆ ఇష్టమండి అం ఎవ ఇష్టముండది చెప్పండి
అవునండి మా ఫ్రెండ్ అయితే బా తింటుంది ఎక్కువ జంక్ ఫుడ్ జంక్ ఫుడె కావాలి అని అంటుంది
అవునా
అవునండి.
కొంచెం కష్టమే లేండి ఇంక
అవునండి హెల్త్ కి మంచిది కాదు కదా
హు అదే ఇప్పుడు అన్నీ దానిలాగానే అని చెప్తున్నారుగా
అదే ఏ ప్రాబ్లం వచ్చినా జంక్ ఫుడ్ మానేయండి అని చెప్తున్నారు.
హు
జంక్ ఫుడ్ తినడం వల్ల అవునా
హుహు
డ్ తినడం వల్ల ఒబిసిటీ, ఫ్యాట్, స్టమక్ ప్రాబ్లమ్స్, గ్యాస్, అసిడిటీ
హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్డ్ అవుతున్నాయండి.
అవును సి ఓడిసి ఓ ఏసి అంటి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి
హు డాక్టర్ మెడిసిన్ కూడా లేదు అని చెప్పినండి ఇంకా డైరెక్ట్
ఇంకా మన డైలీ యాక్టివిటీస్ చేంజ్ చేయాలి వీటి కోసం అనేసి
హు అదే చెప్పిండ్రు మీరేం చేసినా తగ్గదు అసలే చిన్న పిల్లలు ఈ మధ్య చిన్న పిల్లలకు కూడా అటాక్ అవుతుంది ఏం చెయలేం ఇంకా మీ దగ్గరే ఉంటది అని చెప్పేసి చెప్పిండ్రు రా ఫుడ్ తీసుకోమని బర ఒక బ్రదర్ ఇంకా
అవునా మంచి మంచి ఫ్రూట్స్ తీసుకోవాలి అవకాడో కూడా తినమని చెప్పారు అందుకే అడుగుతున్నాను నేను
అవునా
అవునండి.
ఫ్రూట్స్ తిననండి మెల్లి మెల్లిగా అల్వాటు వేసుకుంటున్నా ఏవైనా తినాల్సిందేగా అని
ఎందుకు తినారండి ఫ్రూట్స్ బాగానే ఉంటాయిగా స్వీట్గా
ఏమో అండి నచ్చవు
ఒక్క ఫ్రూట్ కూడా తినరా
ఓన్లీ బనానా, గ్రేప్స్ గ్రేప్స్ మొన్న మొన్న అలవాటు ఉండే వాటర్ మిలన్ తింట సీజనల్గా
ఆ బాగుంటాయి వాటర్ మిలన్, జామకాయ కూడా బాగుంటది.
ఆ జామకాయ కూడా ఎక్కువ తినను కానీ ఇక ఓకే ప్రిఫర్ చేస్తా నచ్చితే
అది మార్నింగ్ తింటే షుగర్ లెవెల్స్ కంట్రోల్ అయితే బీపీ కంట్రోల్ ఉంటుందని చెప్తుండే అప్పట్లో మా నానమ్మ వాళ్ళు హూ అవునండి మ్యాంగో మ్యాంగో ఇప్పుడు సీజన్ ఫ్రూట్ కదా
మ్యాంగో ఓన్లీ మనం బంగంపల్లి మ్యాంగోస్ ఉంటాయి చూడండి అవే తింటాను నార్మల్లీ తినను మళ్ళీ
ఆ బంగిని పల్లి మ్యాంగోస్ బావుంటాయి.
మా ఇంట్లో చెట్టు ఉంది. అబ్బో అవి నచ్చయండి. మా ఇంట్లో అవి పెడతారు అందరు తి ంటరు గానీ నాకు సపరేట్ గా కొనక్క రావడమే.
ఆ రసాలు కూడా బావుంటాయి, నాకు చాలా ఇష్టం. హ్ కచ్చా మ్యాంగోని ఉప్పు కారం వేసుకొని తింటే సూపర్ ఉం
ఆ అట్లా కూడా తి ంటరు ఇవి అల్లు అన్నీ చేత్తరు. మ్యాంగో ప్యూరీ కూడా చేస్తారండి. పూరీ చేసుకొని మ్యాంగో పూరి అ మ చి మ్యాంగో ప్యూరి కొని తింటరు.
ఆ మ్యాంగో పెరుగు అన్నం ఇట్లా తింటరు మామిడికాయ తోని ఆ హుమ్ పెరుగన్నంలో మ్యాంగ్ ఆ
పూరి తింటరు అని తెలుసు ఎందుకంటే మా వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేస్తరు దానికి
ఆ మామిడికాయ తోటి టాండా చేస్తారు బావుంటది.
హ్ మామిడి దానితో
హా తాండ్రా అంటరు.
హ్ చూ తే చూశాను గానీ టేస్ట్ చేయలేదు ఎప్పుడు. తినమంటారుగాని నేనె తిన
కాని అంటరు నేను ఒక ఛానల్ చూస్తా అని చెప్పగా అందులో చూస్
హ్ అవునా మాకేమో మా పిన్ని కూడా ఇత్తదండి. కొని తినండి తినండి అంటది.
తింటే మంచిదే కదండి ఫ్రూట్స్ వైటమిన్స్ వస్తయి. ప్రోటీన్స్ వస్తాయి.
కుంటున్నా అండి ఇగ వీటి బదులు ఇవి తిన్నది బెస్ట్ అని చెప్పి
హ్ అవును ఇవి తినాలి ఇగ బయట జంక్ ఫుడ్ కంటే ఈ నా చూరల్ ఇవి తినడమే బయ జంక్ ఫుడ్ కంటే నాచూరల్ తినడమే బెస్ట్ అండి అంటున్నా.
ఇప్పుడు ఆయాపిల్ టూ డేస్ నుండి ఆపిల్ తింటున్నా అండి ఇంకా మార్నింగ్ ఈవినింగ్.
ఆ బెస్ట్ అండి.
ఉమ్ ఇంక మెల్లి మెల్లిగా
ఆ అవునండి ఊ రోజూ యాపిల్ తింటే డాక్టర్ని కన్సల్ట్ చేసే ఇబ్బంది పోతుంది కదా అని అంటారు
అవునా అండి
అవునండి
మీరు ఏం కూ రచేసుకున్నారు మరి
ఇక్కడ పప్పు సోరకా అంటే సోరకాయ వేరే పప్పు వేరే చేసిర్రు బాలేదు అస్సలుకే బాలేదండి కాకపోతే తిన్నాం అలానే అ ప ప్పు పెరుగు తిన్నాంమండి పెరుగులో పప్పు బావుంటాది తెలుసా చాలా బావున్
అవునండి అవును పె లో ఇవి కూడా బాగుంటాయండి పచ్చళ్ వేసుకొనిట్టే
అ మామడి కాయ పచ్చడి అయినా బాగుంటది చింతకాయ పచ్చడి అని మా ఫ్రెండ్ తెచ్చిందండి ఆ చింతకాయ పచ్ క్కడ మా ఫ్రెండ్ తెచ్చింది చాలా బాగుందండి, మొత్తం డబ్బా మొత్తం ఖాళీ చేసేసాం మేము
అవునా
అవునండి ఆ చికెన్ కూడా బాగుంటుంది కదా
ఆ చికెన్ పచ్చడి కూడా బాగుంటందండి
అవును ఇప్పుడు, మామడికాయ పెట్ పెట్ మామడికాయ పచ్చడి పెట్టుకునే సీజన్ కదా అండి.
ఉ చిన్నగా తురుముపచ్చళ్లుు పెట్టుకుంటున్నారు తురిమి పచ్చడ్లు పెట్టుకుంటు అంటున్నారండి ఇప్పుడు చిన్నగా
అవునా అవునండి ఇప్పుడు నాకొ ఒకటి నువ్వులతో పెడతారని చెప్పింది ఒకసారి మా ఫ్రెండ్ నాకు ఎలానో తెలియదు కొంచెం చే
ఆ అ లో ఏం లేదండి నువ్వులేసి కలిపి పోన్ పెడతారు నువ్వుల పొడి ఉంటది కదండి నువ్వులని ఏంచి మిక్సీ పడతారండి. మిక్సీ బట్టి మామిడి కని ఊరబెడతారుగా అంటే కొంచెం ఉప్పేసి ఒక టూ డేస్ పెడతరు అనుకుంటా టూ డేస్ బెట్టీ పౌడర్ అందులో కలిపేసి ఆ ఎంత కొంచెం ఉప్పు ఎక్కువ వేస్తారండి దీంట్లో ఉప్పు ప
ఏక ఎందుకండి
అంటే ఇప్పుడు నువ్వులు అబ్జర్వ్ చేసుకుం టది అంటే నువ్వులు ఎక్కువ కొంచెం అబ్జర్వ్ చేసుకుంటుందని చెప్పి స్వీట్ ఉంటది కదా నువ్వులో
అవునండి
సో అందుకే అద కొంచెం ఎక్కువ వేసి సేమ్ దానిల మామకా ఎట్లా పోన్ ప పెడతామ్మా మలాానే ప పోన్ పెడత ఇస్తార అండి కానీ చాలా బాగుంటారు నా కూడా ఇ ఇష్టమ అండి మా మమ్మీ సపరేట్ గా పడుతుంది నా కోసం
అదే మా ఫ్రెండ్ ఇస్తుండే తినాలి ఈసారి చాలా బాగుంటుంది అన్నారు మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది
అవునా
ఉమ్ నువ్వుల చిక్కిీలు కూడా చేస్తంటారు కదా
నువ్వులు
నువ్వుల చిక్కి ప పల్లిలతో చే
ఆ అవును నువ్వ లతో ఏదైనా బాగుంటందండి హెల్దీ
అవునండి
ఉమ్
నువుల చికి ఆ రోజు మార్నింగ్ తినాలి అని అంటారు కదా పీసీ ఓడి పీసీ స్ ఉన్న వాళ్ళు నువ్వుల చిక్కి తింటే కొంచెం పీరియడ్స్ రెగ్యులర్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటారు కదా
అవునా తెలీదండి మన డాక్ ఎక్కడైతే ఇవే చెప్తారు
అవునా ఇవి కూడా తింటే పీరియడ్స్ వస్తాయ అని అంటారు
ఉ మన్న రాసి ఇచ్చారంండి నా కూడా వ స్తే ఒక పౌడర్ కి ఫిఫ్టీన్ హండ్రెడ్ అంట అండి
హా అవునా అంత కాస్ట్లీనా
అంత కాస్ట్లీ మా మమ్మీ గారికి చెప్తే ఏం లేదు ఇవన్నీ పెట్టి చేయించుకుంటున్నాం ఇంక పెద్దగాయితే బాగుంటందా అని చెప్పి కనిపించిందండి
అవునా అండి కొనుక్కున్నారా అండి అవన్నీ
ఆ కొనుకున్నాం అని అంటే ఫస్ట్ చూపించుకున్నాం పీసి యస్ ఉండయండి ఇప్పుడు అతను పీసి బొడి అని చెప్ప చెప్పండు పీసీ బోయస్ ఇంకా కొంచెం డేంజర్ అంటా దాని నుండి ఇక్కడికి వచ్చావగా ఆ దాని నుండి ఇక్కడికి వ వచ్చాగా ఇప్పుడు ఇక్కడ నుండి తగ్గడం ఛాన్స్ ఉండాలి మళ్ళీ అక్కడికి పోతే ఎట్లా అని చెప్పి మా మమ్మీ డైలీ టైమ్ టు టైమ్ ఆ వాటర్ తాగాలి ఇది వేసుకోవాలి టాబ్లెట్ చిన్న చిన్న పిల్లలు కూడా వస్తున్నా అండి జస్ట్ ఇప్పుడే అండ్ ఎంత ఫోర్టీన్ ఫిక్స్టీన్ ఇయర్స్ అలగడా వస్త చమే వాళ్ళే స్కానింగ్ వాళ్ళు అంటారు
అవునండి
ఇప్పుడు అది ఫుడ్ అట్లా అయిపోయిందమ్మా ఇంకేం చేస్తావులే అంటరు
మనం టాబ్లెట్స్ వేసుకోవడం కంటే మన డైలీ యాక్టివిటీస్ ని చేంజ్ చేసుకోవాలి నిద్ర పోవట్లేరు నైట్ వరకు
కింగ్ ఎక్సర్సైజెస్ కొంచెం ఎక్కువ చేయాలి
అవునండి ఇవి చేస్తేనే ఆ పీసిఓఎస్ ని రివర్స్ చేయొచ్చు థైరాయిడ్ కూడా వస్తుందండి ఇప్పుడు చిన్న చిన్న పిల్లలల్లో కూడా
టూ టైప్స్ ఉంటది డేంజర్ ఉంటది నార్మల్ది ఉంటది
ైరాడ్స్లోనా
ఉ అంటే బక్కగవ్వడం లావ్ వవ్వడం ఉంటు దండి బక్క అవ్వడం అంటే మొత్తం ఎం త తిన్నా బక్కగ అవ్వడం
అవునా అండి లావవ్వడం నుంచి ఇంగా క్కువ తిన్న వాళ్ళకి ఎంత తినకపోయినా లావు అవుతారు.
తారు వెయిట్ అహ్ అంతే సైజ్ ఉన్నా కాని వెయిట్ గెన్ అవుతారు
అవునా అండి
హు
అమ్మో! చాలా డేంజర్ ఉన్నాయి గానివ్వి
హు, అట్లనే అండి ఇంక మనం ఏం చేయలేం, సరే అండి, మరి ఉంటున్నా.. హుం.